హలో
చెప్పండి అక్క
ఏం చేస్తున్నావు రా
ఏం లేదక్క
హ్మ్ హు పని అయిపోయిందా
యాక్చువలీ పని చేసుకుంటూ ఉన్నక్క
పని చేసు
వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కడచేస్ త్తన్నా
ఆహా
మరి మ్యారీడ్ ఉమెన్ అంటే తప్పదు కదక్క
అవును కదా
ఉం
ఏం కూరొండుతనవ్ మరి
ఇది బెండకాయ అక్క బెండకాయ పులుసేదమనుకుంటున్నా కాపోతే పుల్స్ కు ఏ లేవర్ద్దన్న అట్లా
ఆహా
మీ ఫేవరెట్ కుక్ ఐ మీన్ డిష్ ఏంటిదక్క
ఇగ మామూలుగా అంటే వెజిటేబులా నాన్ వెజ్ అన్నట్ట
ఏదో ఒకటి ఇంగమ్మి మీరు ఫేవరెట్ గా ఇది మూడు పూట్ల పెట్టిన తింటా అన్నా డిష్
అన్నది ఏంటిదంటే పప్పు పప్పు పచ్చి పులుసు
ఆ వెజ్
అదే మూడు సార్ల పెట్టిన తింట చికెన్ అంటే పిచ్చి చికెన్ కూడా తింటా అం ఇష్టం గాని అది ఒకసారి రెండుసార్లు తినంగానే తినబుద్ధది కాదు ఇగ అంటే ఆశ అంత చచ్చిపోతుంది ఇగ
ఆమె హట్ కోర్
మూడు సార్లు తినమంటే మూడుసార్లు తింటే ఆ
నేనైతే హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్
ఆ
కానీ అది అమ్మోళ్ల ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు కాదు ఏమొండి నవ్ అక్క
నేనా నేను ఎన్ని కూరల్లోండిన అనుకుంటున్నావ్ ఈ రోజు పొద్దుననేమో దొండ కాయ్ ఫ్రై చేసిన పిల్లల బక్స్ లకి మళ్ళీ మా ఏమో టమాట వొయ్యలోండినా మళ్ళీ ఇప్పుడు ఏం చేసిన అంటే ఇప్పుడేమో కాకరకాయ ఫ్రై చేసినా
ఓకే
ఇక మనకుగా అంటూ కూర్చునే టైమ్ ఉండదిగా ఇట్లా చేత్తనే ఉండాల మెషిన్ టైప్ ఇగ
అవును. అది ఏసిన్ తర్వాత కూడా మళ్ళీ. ఆ ఇంట్లోనే ఉంది ఏం చేత్తుంది. ఏం లేదు కాలినే వుంది.
ఆ అంతే అది వచ్చే మాటే అది ఫస్ట. అవును ఏం పని చేతుందమ్మా ఇంట్ల. పనే కదా అంటరూ. ఎట్లైనా చేసేటోళ్లకు తెలుస్తది అది.
ఇంకేంటక్క మరి. మొన్న ఫెస్ట్ ఎలా జరప్ కున్నారు. ఫెస్ట్ ఫెస్టివల్. అంటే సంక్రాంత్రీ, హోలీ శివరాత్రి.
ఆ మొన్న పోయిందైతే హోలీ, శివరాత్రీ. బానే జరుపుకున్నాం అంటే జరుపుకున్నాం తెలుసా. ఎందుకంటే, నాకు ఈ హోలీ ఆడుకోవడం అంటే మస్తు ఇష్టం. కానీ ఆడలేను అన్నట్టుగా.
నాకు గూడా ఆడడం మస్స్త్ ఇష్టం. కానీ ఎవరు ఆడరు.
ఆ ఈసారి మాత్రం ఇగో మా పక్కన ఆమె ఏం చేశింది కదా, వదినా హోలీ ఆడుకుందామా అనని ఊరుకొచ్చింది. ఇగ మా అత్తమ్మన్ చూశి ఆడ్నుంచెలి అట్ టే పోయిందామె. అట్లా మా అత్తను చూసేసరికి భయమయింది దెబ్బకే ఆమెకు.
బలే ఫన్నీగుంది సీరియస్ గా ఉన్నా కూడా ఫన్నీగుంది.
అంతే కదా. ఇగో ఇప్పుడు ఎందుకంటే మా పిల్లల్ని అసలు ఆమె పోకపోవుగాని మా పిల్లల్ని ఏమై దంటే నేనన్న గదా హోలీ మామ్ మ్మీ హోలీ ఆడుకుంటాం అంటే, ఆడుకోండిరా అన్న. ఆడుకోండి అని అంటే వాళ్ళేం చేశి రి గదా. మొత్తం ఆ కుంకుమ అవన్నీ కలర్స్ ఉంటయి కదా అవన్నీ రుద్దుకొనీ. ఆ వాటర్ల పెట్టింరు అయితే నువు లేనియ్ అన్నీ వాళ్ళకీ అన్ని ఆటలన్నీ చెప్తవు నువ్వూ. అనని నన్ను తిడుతాందీ. ఆమె ఏం చేశింది అప్పుడే వచ్చింది. ఇగా ఆమెన్ తిట్టే వాళ్ తిట్టే తిట్టుడుకి దెబ్బకే పోయింది ఇగ. నన్నేం అంటది అనుకుందేమో. అట్ల
యితే ఓం నేనూ శివరాత్రి రోజూ ఇక్కడ మా దగ్గర ఒక ఒక చిన్న జాతర లెక్క ఉంటదీ. సొక్కడికి వెళ్ళాను అక్క క్కడికి వెళ్లి టెంపుల్ టె ఫస్ట ఆ తానం చేసుకొని టెంపుల్ వెళ్ళ అక్కడ నది స్నానం చేసే మహ మహాశివరాత్రి మంచిదిదంట కదా
హ్మ్ హు
సో అక్కడ మంచిగా సో ఫస్ట్ నీటిలో మునిగి నదిలో మునిగి ఆ తర్వాత టెంపుల్ కెళ్ళాం టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వా త ఇంగ తిరునాలు అంటే ఫుల్లు జోష్ గేమ్స్ బొమ్మలు తినేటివి మస్తు ఉంటాయి కదా
అంటే నువ్వు బానే అంటే నువ్వు బానే ఎంజాయ్ చేసినావ్ అన్నమాట
ఎటు ఏం లేదక్క క్చువల్లీ నేను మా అమ్మతో వెళ్ళ
అమ్మతోని వెళ్తే మనకు సరదానే
ఆ అమ్మతో పాటు అమ్మతో పాటు మా హస్ వెన్ కూడా ఉన్నారు
ఆహా అదే అంటన్నా ఊ
అయితే అక్కడ గేమ్స్ ఉండే గేమ్స్ మామ్ మా ఒక ఏం లేదు అక్క గ్లాసెస్ ఉండే గ్లాసెస్ స్టేర్ స్టీర్ లెక్క పెట్టేసి ఆ తర్వాత త్రీ బాల్స్ ఇచ్చి ఆడమన్నారు అది ఏంటంటే మొత్తం పడాలన్ ట ఈ కింద కింద రోలో ఉన్నాయి ఆ
చప్పింది నేనే నేను మామూలుగా నేను వినలే హూ అంటే టీ వీ లో చూసినా గానీ నేను బయట ఎక్కడ చూడలే అలాంటిది
అవునా
అవును నువ్వు చెప్పేది ఇప్పుడు తిరునాల అలా అంటే ఇప్పుడు మామూలుగా అయి ఇట్లా రింగ్స్ ఏసి మనకు అ ఏ రింగ్ పడితే ఆ వస్తువు ఇస్తారు అట్లనే కదా
యా యా అది కూడా ఉంది కాకపోతే ఇప్పుడు నేను చెప్పింది వే టే అది గూడుంది
ఆ అది నేను టీవీలో చూసినా బయట చూలే అన్నమాట నువ్వు చెప్ పేరని వింటే అట్లా అనిపిస్తుంది నాకు
అవునా మళ్ళీ ఇది కూడా ఉంది బెలూన్స్ షూట్ చేసేది
అ హ
అది నేను ఆడదాం అనుకున్నా గాని అది ఆ బెలూన్ ఉన్నదానికి ఆ రైఫుల్ ఉన్నదా, మనకి గన్ను ఉన్న దానికి మళ్ళీ అందులో బుల్లెట్స్ లెక్కుంటాయ్ కదా అవి చిన్ చిన అసలు రాళ్ళ కంటే చిన్నగున్నయ్ ఇప్పుడు బియ్యం లో రాళ్ళుంటయ్ జూడు అం
వామ్మో మరి వాడితోనే ఎట్లా పోతది అది
పోనీ అది ఆడలా కానీ విన్ అవ్వలేదు రొ రొండు సార్లు ట్రై చేసా రొండు సార్ పాట్ట్ రాలేదు అట్ చ్చ్వలీ ఈవినింగ్ టైమ వెళ్తే అప్ ప్పుడు బాగుండేమో అక్క ఈవినింగ్ టైమ్ లో ఏంటంటే అవ ఈవినింగ్ తక్కువ మంది ఉంటారు, దర్శనానికి దర్శనానికి తక్కువ మంది ఉన్నా కూడా తిరునాళ్లు బాగా చాలా ఎక్కువ మంది ఉంటారు.
అవునులే నైట్ పూట కాబట్టికి
ఆ జెయింట్ విల్స్ మళ్ళీ డ్రాగిన్ ఏమంటారు ఊయ్యాల, మళ్ళీ జిగ్ జాగ్, కార్స్, కార్ రేసింగ్స్ ఇవన్నీ ఉంటయ్ గదా,
అవున అవును అ
సో అది ఈవినింగ్ టైమ్ లో మస్తు అన్ పిస్సదు లై
ఆ అదే అవును మామూలుగ డేల కంటే గట్లాంటివి నైట్ టైమ్ లోనే మంచిగుంటయ్ చూడ్డానికైతే
అవును డే టైమ్ లో ఏందంటే డే టైమ్ లో వెళ్ళి ద ర్శనం చేసుకోని రాడానికి మంచిగుంటది అంతే ఇంగా ఎంజాయ్ చేయ్యాలంటే ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలి
మ్మ్ పండగకు వెళ్తవా మరి అమ్ మ్మ వాళ్ళ ఇంటికి ఉగాది
ఆ లేదక్క చూస్తా యాక్చువల్లీ ఆ రోజు ఏమన్నా పని ఉంటే వెళ్తా లేకపోతే లేదు.
ఇగ మాములుగా అంటే ఉగాది ఇవి చ్ మనకైతే చిన్న పండుగలెక్కనే అన్నమాట. ఇప్పుడు మాం దస్ స్సరా ఇప్పుడు అంటే బతుకమ్మ పండుగ సంక్రాంతి అవి అయితే మనకు పెద్ద పండుగ లెక్క, మనం మన ఇంటికి పోవడానికైనా మనం మంచిగా ఉండడానికైనా ఇగ,
అవును అక్క అండ్ ఇంకో థింగ్ ఏంటంటే తే దసరా ఇంగా మా ఊళ్ళో బాగా మంచిగా జరుపుకుం మేము దుర్గమ్మని పెట్టుకుంటాం, ఆ దుర్గమ్మను పెట్టుకోని నై తొమ్మిది రోజులు తొమ్మిదివతాలనిప్పే తొమ్మిది రా ఆవత్ బట్టి బ బట్టలు మళ్ళీ ఏమ గెస్ర్స్ ఉంటాయి కదాలైక్ గెస్ర్స్ అంటే ఇప్పుడు కాలుకాదేవి అనుకో మ దాని సంబంధ విషయ సరస్వతి దేవి అనకో వీణ బుక్స్ అవి మళ్ళీ ఐదు రూపాయలు వ చె అవి ఉంటాయి కదా ఆ రూపయలు వాటికి అప్పుడు ఐదు తలలు అలా అలా అలా ఇవన్నీ మేమే చేస్తుండే మేమే అంటే ఇప్పుడు మా ఇంట్ నుండే చేస్తుాం మా ఇంట్లో అంటే ఇప్పుడున్న అత్త గారి ఇంట్లో ఉన్నా కాబట్టి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు
ఆహా
కాపో నా మ అందిబట్టి ఇ కొంచ బ జ అ అ ఫెస్టివల్ ఇంకా నేను హోల్ ఇయర్ లో జరుపుకునే మంచి ఫెస్టివల్ అంమా బిగ్ ఫెస్టివల్ అదే సంక్రాంతి కూడా ఇప్పుడు మన్న ఆంధ్ర సైడ్ బాగా జరుపుకుంటారు
ఇగ చేేశి వాల్ మన సైడ్ కూడా చెత్తరు అంటే సంక్రాంతి అంటే మూడు రోజులు మ్మ్ ఇప్పుడుగా మా దగ్గర దగ్గర మా ఊర్లోన అయితే మా అమ్మ వాళ్ళు ఊర్లోన అయితే మూడు రోజులు చేస్తది త ఫస్ట్ భోగి భోగి రోజు పులగం చేస్ తరు మళ్ళీ సంక్రాంతి ఇగ అంటే నాన్ వెజ్ మళ్ళీ ఇగ కనుమ అంటే ఇక మామూలుగా ఉన్ మామూలుగానే ఉంటది కానీ మూడు రోజులు ముగ్గులు వేస్తారు మంచిగా ఫస్ట్ భోగి రోజేమో మ్మ్ ఆ
కెమో సంక్రాంతి రోజు నాన్ వెజ కనుమ రోజా నాన్ వెెజ్
మ్మ్ సంక్రాంతి రోజే నాన్ వెజ్
మాకు భోగి రోజు నుండే నాన్ వెజ్
కొన్ని ఊర్లలో భోగి రోజు ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అంతేరా భోగి రోజే నాన్ వెెజ్ పులగం అన్ని అదే రోజు కానీ అమ్మ వాళ్ళ సైడ్ అట్ల కాదు భోగి రోజు పులగం సంక్రాంతి రోజేమో నాన్ వెెజ్ ఇక కనుమ రోజుక రో టెంది అన్నమాట ఇగ అంటే మనం బెల్లం ఏసి చేస్తాం చూసినామా పల్లీలు బెల్లం
పల్లీలు బెల్లం ఏం చేస్తాం అంటరు కదక్క
పల్లీలును బెల్లం ఆ అంటే ఫస్ట్ పల్లీలును మన బియ్యం ఏ ఏ వేసి వాటిని మంచిగా దంచుతాం అన్నమాట
కచ్చ పచ్చగానా ఫైన పౌడరా
ఇగ మామూలుగానయితే కొంచెం ఎ మేత్తగానే ఉంటది ఏనో కాడ చిన్న చిన్న పల్లీలు కనబడతాయి గాని ఈక మామూలుగాన యితి గ అట్లే ఉంటది ఇ ఇక పల్లీలు బియ్యం దంచిన తర్వాతకి ఇక దాన్ని ఇక బెల్లమేసి వండుతారన్నమాట అట్లా
ఏమి నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు ఇప్పు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఫ్రెండ్సు ఫ్రెండ్స్ జోన్ లో ఉన్నారు గాని ఇప్పుడు సంగ్రాంతి ఏం చేస్తారంటే మాకు కొన్ని చేస్తారు కదా పిండి వంటలు ఆ పంపించారు పంపిస్తే అందులో మోస్ట్లీ మోస్ట్లీ ఆ మోస్ట్లీ సక్కినాలే వాళ్ళు చెప్పింది ఇప్పుడు నువ్వే ఫస్ట్ వన్ నాకి చెప్పడం ఎందుకంటే మా దాంట్లో చేసుకోరు
అప్పలు మామూలే సక్కినాలు చేస్తాం రా కానీ మన అప్పాల విషయంలో సక్కినాలు, అరిసెలు అవి సంక్రాంతి స్పెషల్ గానీ ఇప్పుడు మామూలుగా మనం ఆ పండుగ రోజు తినే గియయితే ఇక అంతే ఫస్ట్ భోగి రోజు పులగం తర్వాత మధ్యలో ఇగా
మ్మ ఏమో మరి మా ఇంట్లో అయితే ఇప్పుడు మా దాంట్లో నేను చూస్తూన్న దాంట్లో మా దాంట్లో ఈ సక్కినాలు అనేది ఉండదు ఫస్ట్ అండ్ ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు ఆ డిష్ పల్లీతో చేసింది అది కూడ ఉండదు. ఇప్పుడు మేమ్ పిండి వంటలు అంటే కజ్జికాయలు ఎప్పుడో ఒకసారి మురుకులు, అరిసె పప్పు చెక్కలు పప్పు చెక్కలు అంటే బియ్య పిండి తో చేస్తారు అదే కదా
మ్మ్ అవ్
ఆ కట్టెగారేలే అంటాం కానీ ఇప్పుడు అచ్చ తెలుగులో పప్ చెక్కలు అంటారంట అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆంటీ ఉంది ఆ పప్పు చెక్కలు పప్పు చెక్కలు అంటే ఏం పప్పు చెక్కులు నాకు ఏ పప్పు చెక్కులేదు కట్టెగారెలు చేస్తే పంపి అని చెప్ సి నేనన్నా ఒకసారి ఆ అయితే అయిపోయి ఉప్పు చెక్కలుని చెప్పేసి కనీ మస్తు దండోరా చేసిందామె మ్
సరే లేరా ఆ సరే
సరే
అవును ఆ